ఏ ఏ సౌండ్ ఇన్పడిన నాక్ చెప్పు నీకెట్లా ఉంది వాన్ నంబర్ అసలు సేమ్ కుడా చేయలే మెసేజ్
ఆ పైన వస్తది కదా అది పెట్టిన అందులో వెళ్తే జయదీపాన వచ్చింది
జయపాన్ వచ్చిందిగా హుమ్ చిన్నోడు నాకది ఆ చిన్నోడు స్టోరీ చూసి ఇగ క్రేజీ బాయ్ అని పెట్టడు హలో చిన్నోడు నా స్టోరీ చూసి క్రేజీ బాయ్ అని బెట్టిండూ
నీకంటే
ఆ ఆ ఆ ఆ
ఫస్ట్ టైం లో ఐన ఆర్టిస్టరు
అభినయ గాడు త లుకింగ్ గుడ్ మ్యాన్ అంట
అభినయ ఎవరబ్బ ఈడ
అభినయ నా ఫ్రెండు సాంగ్ బావుందే ఏడు నుండి దొరికిందే నీకు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
ఆ
అందులో వచ్చింది పైన
బావుంది సాంగ్
ఎ ఏంటి అన్న
గీత చూసింది ఆ ఏంటి ఏం లేదు చెప్పు ఏంటి
పిట్నట్
కీర్తనా స్టోరీ చూసింది ఇదీ ఎన్ని సంవత్సరాలు పెడుతున్నాను తెలుసా స్టోరీ నేను హలో
హ్మ్
లాస్ట్ టైం నేను టెన్త్లో ఉన్నప్పుడు పెట్టినా స్టోరీ ఒకటి లాస్ట్
శ్రీ గదా
ఫెర్వల్
ఆ అంటా ఆ కొడతా నేను
కాదు ఫర్వల్దీ అన
నేన్ కిందకి కూడా వస్తా అభి
వాడ్ కాల్ మాట్లాడుతుండే కాల్ స్టార్ జెస్టాప్ పోతాను అడ్ వెయిట్ జెయ్
సరే అభి నేను రైస్ తెచ్చుకుంట వెళ్ళ పోయి వాన్ని ఏం చేయలా సలు కట్చేేసిన
వా జెస్ నం అంటే మరి ఫ్రీజ్ లో పెట్టాలి
గలీజ్ గుంటది
ఎందుకుంటది ఒక పని జెయే నీ బాక్స్ లో స్టోర్ చేయరాదు బాక్స్ లో స్టోర్ చేసి బాక్స్ లో బాక్స్ మొత్తం పెట్టేషేయ్ ఫ్రిడ్జ్ లో అన్నాం నువ్వు ప్లేట్ లో కాదు నువ్వు బాక్స్ లో కాదు అర్థమయిందా చెప్పింది మొత్తం
హలో ఆ చెప్పు అర్ధం కాలే
నీ ఫ్రూట్స్ ఎంతా బాక్స్ లో పెట్టు తను బాక్స్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు మంచిగుంటయ్ ఫ్రూట్స్ నువ్వు అన్నం ప్లేట్ లో తిను డైరెక్ట్ హేలో
ఆ
అరే ఏంటి తను వినిపియట్లే డుస్తున్నావు నా ప నుండి విను హలో
ఆ విన్ పిస్సుంది
బాక్స్ లో కట్ చేసి నువు ఫ్రూట్స్ బాక్స్ లో కట్ చేసి పెట్టు అంటున్నా బాక్ ఫ్రిడ్జ్ లో పెట్టు అన్నము ప్లేట్ లో తిను ఇప్పుడు కాదు సాయా ఆఫ్టర్నూన్
హలో
ఏం లేత నువ్ మూడు సార్లు అరుష్
అవును అవును విన్న కిందికెళ్ళినా కదా రాదు కదా నెట్వర్క్ నీగ్గూడ తెలుసు గదా
తెలుసు నేను ఏమన్నా అన్
ఫ్రూట్స్ బాక్స్ లో పెట్టు అంటున్నావు అర్థమయింది నాకు అదే పెట్టే పెడతా
ఆ అన్నం ప్లేట్ లో తిను లేదు కదా ఆ సరే ఆఫ్టర్నూన్ అన్నం తిను ప్లేట్లో తిను
మ్యాగీ చేసుకుంటున్నా
ఇప్పుడెందుకు మార్నింగ్ సరిపోలే ఫ్రూట్స్
సరిపోయినాయ్ సరిపోయినాయ్
మళ్ళీ ఎందుకు మ్యాగి ఇప్పుడు
ఎలాగో అది ఓపెన్ చేసి ఉంది కదా అని
ఇప్పుడేకాదు అది సాయంత్రం త్తం తిను ఆకలయితుంది
సరే ఏమ్ చేస్తావ్ ఇప్పుడు
జేబ్ గాడు నెవర్ ఇన్ మై ట్వె వన్ ఇయర్స్ డిడ్ ఐ ఎక్స్పెక్ట్ దిస్
తుమ్ పలో పిక్లా గ లోగోంకో
హా ఎకిల్లగా
చా
నువ్వెప్పుడు పెడతావు స్టోరీ నువ్వెప్పుడు పెడతావు ఓయ్
ఒక్క నిమిషం ఆగు అభి
ఆ
ఆ ఈయర్ఫోన్స్ కి సౌండ్ రావట్లే
నీ ఇయర్ ఫోన్స్ పాడైపోయింది
హలో
హలో వి స్తుంది విను ప్రస్తుంది
పెట్టిన దానికి సౌండ్ రాట్లేదు
ఇప్పుడు నాకు సౌండ్ వినిపేలా నీకు
వినిపిస్తుంది
మరి
ఇప్పుడు ఇప్పుడుద ఇంకా పడితేనేది సౌన్డ్ రావట్లేదు ఆగిపోయింది అన్న
లేజ ఇవ న
ఎవరు ఉంటే
ఆ ఏం లేదు ఇప్పుడైతే ఏం చేయాలి చాలా పనులు హు ఒకసారీ వాష్ సంతోష
నువ్వే పనులు చేస్తావు వాషింగ్ మేషిన్ లో వా క్లోత్ వేసినావా పనులు చేసినావావా
లేవు అసలు వాచ్ చేయడానికి కొన్ని ఉన్నాయి బట్టలు ఇప్పుడే ఏన్నాయ
రోజుగా ప్రదేశ్
ఏ
రోజుకొక ప్రదేశం
ఉ అసలేంటి మా డు
ఆ సార్ ఆ
ఇయర్ ఫోన్స్ పెట్టుకో కదా బట్
ఇయర్ ఫోన్స్ పెట్టు
ఆహా
అ
క్లాత్స్ వాష్ చేసినవా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
టాబ్లెట్ వేసుకున్నావా. హలో
ఎసుకున్నా
సరే
వాష్ అరే ఇది తగ్గుతలేదు అసలు ఈరోజు మార్నింగ్ స్కిన్ అంత అయింది నాకు
మ్
మార్నింగ్ దాని వల్లనే లేషిన అంత ఇచ్చింగ్ అయితుంది.
ఇచ్చింగ్ ఎక్కువ ఐతుందా
అయితుంది.
మరి అడుగు కదా ఇచ్చింగ్ టాబ్లెట్స్ ఏమన్నా వేసుకోవచ్చా దీంతో పాటు
ఇచ్చిండు నాలుగు టాబ్లెట్ ఇచ్చిండు ఆయన
ఇచ్చింగ్ ఉందా మరి
ఉంది ఉంది స్కిన్ ఎలర్జీ
మరి తా తిను కదా అది
తిన్న అయిపోయింది ఒ ఒకటి ఉంది
ఎన్నేసుకున్నావు టాబ్లేట్స్
ఇప్పుడు మార్నింగ్
అవ్
ఆయిల్ ఫుడ్స్ తినకుస్ వీడ్ ఫుడ్స్ తినకు
వాడు ఏం చేస్తున్నడు
లేకుంటే నిన్న ఆ తిన్నాందుకా నీ పయ్యింది
ఎందులో
గులాబ్జామ్ ఇంకా చాయ్ కూడా తాగడం బంజెయ్
మ్ ఇప్పుడే తాగిన చాయ్
బంజెయ్ ఇక తాగాకు చాయ్
ఏం కాదు ఎందుకు
మ్
ఎందుకూ
అది కూడా స్వీటే కదా
అరే అమ్ సరే ఏదో షుగర్ ఎయకుండ తాగుత
చీ
ఏంటే వ్య గీ అంటావ్
ఎలా ఉంటది గలీజ్ గా
బా బాగానే ఉంటారులే కొంచ టైమ్ పడుతుంది
వద్ అసలు వద్దు అంటే తాగుతా అంటావు చేస్తా నిన్న ఎట్లా చేస్నావ్
గులాబ్జమన్ ఇజ్ మై హార్ట్ స్
చాలా ఇష్టం అనకు
గులాబ్జామున్ నేను ఫంక్షన్స్క పోతే అదే మూడు నాలుగు తింట గులాబ్జాము పాపడు బొప్పట్ల బొ బొబ్బట్లు
అన్నీ స్వీటే
పాపడు బోబ్ సిస్సడ్ బొబ్బట్లు పాపడు
ఇంటికెళ్ళినప్పుడు తెస్తాలే నీకు పాపడ్స్
బొబట్లు ఎస్తా ఎస్తంది
బొబ్బొట్లువా సరే నేను చేసుకొని వస్తా మమ్మీ నడి
మీ అమ్మికి సంబానేనా
కాదు ఏమన్నా చేస్తా అంటే చెప్తా నేను కిచెన్లోకి రాకు నేనే చేసుకుంటా అని అప్ ఇప్పుడు ఓకే అంటది లేకుంటే మధ్యల మధ్యల వస్తే చూస్ ఉంటది
సార్ కట్ చేస్తా ఇగ కట్ లెవెన్ సెకండ్స్
సరే మరి
నేను ఆగు వాష్రూమ్ ఎల్ కాదు కాదు చాలా
ఆ
కట్ చెయ్
అ
చేస్తున్న